హలో
బావున్నా రాండి
ఆ బాగున్నా అండి ఏం చేస్తున్నారండి అవునా అండి ఏ ఊరండి మీది
పూలు కడుతున్న అండి మేము
పూలు కడతందిగా
మా కోడలికి కట్ట రాదు మేము కడుతున్న
అవునా అండి ఎన్ని తీసుకున్నారండి
ఒక ఒక కవరు పది రూపాయలండి మాకు
అవునా వామ్మో మూడా ఎవరెవరికి ఇస్తార అండి
కాదండి చిన్న కోడలికొకటి పెద్ద కోడలికిఒకటి మనవరాలికొకటి
అవునా అండి మనవరాలంటే అంటే ఏ మనవరాలండి
రా నీకు
ఆహా ఇగ ఇంకా
ఏం లేదండి తిన్నరా అండి
తిన్నా అండి దోశలు వేసు తిన్నా అండి
రండి
మేము బొ పూజ అయిపోయిందా. అండి మీది
పూజ అయిపోయింది. పొడ్డుగల నే అయిందండి
మేము పొద్దున్నే చేస్తాం అండి
మేము కూడా ఆరున్నరకు ఏడింటికే పూజ చేస్తాం
అవునా అండి మేము దోశలు పోసుకున్నాం ఇంకా ఇంక ఇద్దరు ఉన్నారండి తినేవాళ్ళు
అదే ఇందాకటి వేడి వేడి పోషింటరు
ఆ అప్పుడికప్పుడే వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు పోస్తాను అవును చల్లారినవి తినరు ఆ అవునండి ఆ ఊహూ కాలేదండి రెండింటికి వండుతారండి పప్పు అండి బచ్చలి కూర పప్పు
బచ్చలి కూర పప్పా ఆ మాది కాకరకాయ వేపుడు చేసినం కర్రీ వేపుడు కాదు కర్రీ ఆ తింటవండి మేము
మయన్ను తినవండి మా ఇంట్లో ఎవ్వరు తినరు పప్పు కావాలి.
ఆహా కాకరకాయ ఏపుడు చేస్తే మంచిగా ఉంటాయి
ఎట్ట చేయా ఎట్టది అవునా ఎట్ల చేస్తారండి నాకు తెల్వదు ఆ ఇంకా చెప్పాలండి ఏముందండి ఏం లేదు ఆ హలో హలో ఆ హలో కట్ అయితుందండి ఫోను
బాగుంటాయండి వేడి వేడి అన్నం నెయ్యి బాగుంటయి
అవునా కట్ అయితుందండి దగ్గర పెట్టుకోండి.
ఆ అదే ఆ అదే నాకు అలవాటు లేదండి ఫొను
అందట్లేద ఆ అందుకే
ఈ పెద్ద ఫోన్ కాబట్టి ఆ ఎప్ కుమాకలు వాట్లు మా అబ్బాయిలు మన వరాలు చేస్తారు నాకే అవసరం అండి ఆ ఏవన్న బేరవా నాకేమన్న నాకేవన్న బేరేమ్ ఉంట అ నాది ఆ కొడు